హలో చెప్పండి
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది చెప్పండి హలో హలో వత్తుంది ఇంకా తినలే మీరు దిన్నరా
ఆ తిన్ననండి ఉదయం దిన్నరా
ఆ తిన్న మీరు తిన్నరా
ఆ తిన్నానండి ఇప్పుడే ఇప్పుడే మా అన్నయ్య గుడి కెళ్తే పులిహోర దీసుకొచ్చారు అది తిన్నాను లేదండి ఏం టిఫిన్ జేయలేదు ఈరోజు
ఉమ్ హు కూర ఏం జేశారండి ఉమ్
ఉదయము ఏం లేదండి అన్నమే వండాను మాది గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ అయిపోయేసరికి ఏం వంట చేయలేదు గ్యాస్ నిన్ననే బుక్ చేసాను కానీ అది రావడానికి
ఉ
రోజులు పడుతది అని వాళ్ళు చేశారండి అంటే ఫోన్ చేసి చెప్పారు మరి వారం రోజు ఇలా అంటే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నానండి
అదే గద ఇప్పుడు వార మంత ఎట్ల అయిపోయిందో అంటే దగ్గరేనా ఉ ఆ కష్టపడిన ఉంటది కదా లెక్క కడి దాని తీసుకుపోరు
ఇస్తానరై రైస్ కుక్కర్ తోని మేము బర్తం భర్తగన్ని రిపేర్ చెపిచ్చు కొనచ్చ ఇంతకు ముందుకి
మ మరి కూరలు ఎలా చేస్తుంది
కూరలు ఆ కుక్కర్ని ప్రయోగం చేయాలండి అన్నం కూర రొండు
ఆ ఎవరో ఒకళ దగ్గర ఉంటది కదండి ఎక్స్ తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదా
అ లేదా మీకు మనకు రెండు సిలిండర్లు ఉండేవి ఒకటి మా చెల్లి వాళ్ళు అడు ఇచ్చాము వాళ్ళకి లేదని అంటే ఇప్పుడు మాకు లేకుండా ఎల్లిపోయింది కరెన్స్ సగు ఉండేదండి ఇంతకు ముందుకు మా దగ్గర కాకు ఒకే దాని మీద ఆ అది ఎలుకలు కొట్టేసినాయండి అన్నీ ఆ స్టవ్ ని ప్లాస్టిక్ది ఉండే దాన్ని ఎలకలు కొట్టేసి
అయ్యో హా
ఇగ ఓన్లీ స్టీలీ యే ఉన్నాయి తెల్సండి అలా అది ఖరాబ్ అయిపోయింది గ్యాస్ ఇప్పుడు షార్టేజ్ ఉంది కదా అండి దాని వల్లనే మస్తు ఇబ్బంది అవుతుంది
ఊ వారం రోజులు అంటే ఎట్ల చేస్తారండి
అదే ఆలోచిస్తున్నాను బ్లాక్ లోన అన్నా ఇక బయట తీసుకోవాలని
ఉ డబ్బుల్ ఎక్ కువ పడితాయనీ తప్పదు కదా మరి వారం రోజులంటే
అవునండి బాబున్నాడు అతనికి ఏ ఉండాలి కప్పుకోవాలి చాలా సమయం పడుతుంది మళ్ళీ ఒక కుక్కర్ లో వండాల అవును లే కదండి ఉ
అవును ఇప్పుడు కురాల్లో రెండు ఒక దాంట్లో అంటే కష్టమయితది కదా
అవునండి అదే ఆలోచిస్తూ ఉన్నాను మీకు ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయిందా అండి ఇలా అంటే ఇప్పుడు గ్యాస్లు దొరుకుతున్నాయని అన్నారు కానీ ఎందుకు ఇన్ని రోజులు సమయం పడుతుందా అర్థం అవట్లేదు నాకు
దోరుకుతున్నాయండి టన్నా ఏందంటే వచ్చిన వెంటనే టెన్ డేస్ కట్లా ఇంకోటి బుక్ చేస్తాం వెంటనే
ఉమ్ అలా రెండు సిలిండర్లు ఉండాలండి ఒక్ ఉమ్ అంటే ఒక సిలీండ్ అందర్ తీసుకవుతాయండి మళ్ళీ అ హలో
మరి మీ చెల్లి వాళ్ళది మీది బీ మీరు మీ చెల్లి వాళ్ మీర్ తీసుకున్నారు కదా మరి వాళ్ళక్ బుక్
హా వాల్లద్ కు లేదండి వాళ్ళది బుక్ చేసారు ఇంకా రాలేదంట వాళ్ళది వేరే గ్యాస్ ఏజెన్సీ ఇక్కడ కాదు దగ్గర్లో కాదు దూరంలో అలా వాడ్రెస్
ఊహు
తప్పించుకోలేట దాని గురించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నా ఇచ్చేస్తే ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుందండి ఉమ్ ఇంకా తి అవును లాక్డౌన్ లో ఇబ్బంది అయినట్టు అవుతుందండి ఇప్పుడు మాకు
వాళ్ళను ఒకసారి అడిగి చూసారా ఉందా అని
ఏవర్నండి?
మీ చెల్లి వాళ్ళును
అడిగానండి వాళ్ళు సగం వాడుకున్నారట సిలిండరు నన్ తీసుకెళ్ళమ అని అంటుంది ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళడానికి కూడా మాకాడ వాహన నం లేదు ఎలా ఎల్లాలో అర్థమవ్వట్లేదు అదే ఆలోచిస్తూ ఉన్నాను అండి ఉమ్ ఇంకా ఏం చేస్ స్తున్నారండి ఏం పన్లేదు ఖలీగా ఉండ్
హలో
వినిపిస్తుందా లేదా ఆ వినిపిస్తున్నా అలో
ఆ చెప్
హలో
మరి ఇప్పుడు ఈ రోజ్ ఈ రోజు వంట చేసేసారా?
ఆ ఉదయం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వండు కొనొ చ్చాను మా బాబుకు అన్నం ము మాగ్ ఉన్నాను చెట్నీ తోటే తిన్నాము ఉన్నాము ఇప్పుడు గ్యా స్ట్ కుక్కర్ రిపేర్ చేపిచ్చుకొని వచ్చారు ఆ కుక్ ఒకరు గురించి చూస్తున్నానండి అది ఒక్ ఒకవేళ మంచి ఒక స్టవ్ కొందామనుకున్ చూస్తున్నాం అండి వేరేది ఎలక్ట్రికల్ ది ఎప్పటికైన బా మనకే ఆ ఎప్పటికైనా అవసరం వస్తది కదండి ఏటైన బయటికి వెళ్ళినా కూడ బయటిక వెళ్ళినా కూడ ఉపయోగపడుతుంది కదండి స ఇంకా మీకు ఇచ్చి ఇష్టమైన కలర్ ఏంటిదండి హు
ఇ
నీకే కలర్ కలర్ అంటే ఇష్టమండి
బ్లూ బ్లూ అండి బ్లూ
నా పింక్ ఆ
ఉత్త బ్లూ అండి
స్కై బ్లూ మళ్ళ వైట్ అండి నాకు
ఉన్నాయ ఆ వాటిలో డ్రెస్సెస్ ఏమన్నా ఆ కాంబినేషన్లో ఎగ్ ఎగ్ ఫ్రై చేస్తాండి ఎగ్ ఫ్రై చేస్త ఇష్టమైన మీకు ఇష్టమైన కాంబినేషన్లో డ్రెస్సెస్ ఉన్నాయా అండి
ఎం ఉండవండి వైట్ అండ్ స్కై బ్లూ దొరకాంగ దొర్కాంగ దొ వేతకంగ వెతుకంగా దొరుకుతాయి
ఆ అది కూడ ఎట్లాంటే టాప్ ఏమో బ్లూ ఉంటది ప్యాంట్ చున్ని వై
ఆ అల ఉంటాయి అలా దొరుకుతాయి కానీ రెండు ఒకే కాంబినేషన్ లో డ్రెస్ దొరకదండి చాల సార్లు వే వెతికి ఉన్నాన్ అ దొర్కు వండి ఆ కాంబినేషన్లో అసలే ఇంకా మీకు నచ్చిన కలర్లో దొరుకుతాయిండి డ్రెస్సులు ఎక్కువ హలో మీకుచ్చిన కలర్ లో దొరుకుతాయండి
అది బ్లూ ఏ
ఇవల దినోత్సవం కదండి మీరు ఏమన్నా చేస్తున్నారడి మీ గల్లీలో ఏమన్నా చేసారా జెండ ఎగరేయడం అలా ఏమన్నా చేసార
ఆ లేదండి అని ఇక్కడంత ఏం జరుపుకోరు అంటే స్కూళ్లల్లో అక్కడ జర్పుతరు కాని గల్లీల్లో అంత ఏం జరుపుకోరు
అవునండి మనం పాఠశాలలోకి వెళ్ళినప్పుడు రోజు ఆ రోజు గీతలు పాడు ఉండే వాళ్ళు ఇప్పుడు ఎవరు అంటే నే చూసానండి ఉదయము మ గల్లీలో ఒకరు డీజే ప పెట్టారు తెలంగాణ గురించి మళ్ళీ జెండా ఎగిరసారు స్వీట్ ట్లు పంచారు కొబ్బరికాయ కొట్టారు చేసారండి మా దగ్గర
మంచిరల్ బిస్కెట్ ఎడ్ తారు అవి బూంది పెడతారు
ఆ మా దగ్గర చేసారండి మా గల్లీలో బాగా అనిపించింది. ఆ నాకు బాగా అనిపించింది అండి హ్మ్మ్ నేను మీస్ చెయను నాకు ఇవ్వలేదు నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఆ మీ మాట వినిపిస్తలేదండీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి నేను వెళ్ళానండి కాకుంటే అయిపోయింది అప్పటికే కార్యక్రమం
అయ్యో హ్మ్మ్ కొంచం ముందు వెళ్ళాల్సింది
అంటే పిలిచారు తయారయి వెళ్ళేసరికి చీర కట్టు కొని వెళ్ళేసరికి ఇ అందరు పెద్దవాళ్ళు వచ్చేసారని ఎగిరేశారు జెండా రూ అందరు నిల్చున్నారు. బాబు నేను ఎల్లేసరికి అయిపోయింది.